హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఓకే ఓకే ఎలా ఉన్నారు
బాగున్నా మీరు ఎలా అన్నారు
ఆ ఓకే బాగున్నా అండి
ఏం చేస్తున్నారు
చేర్లే కాలిగానే ఉన్నా
అవునా నేను ఏం లేదు ఉట్టిగానే కూర్చున్న
హ
అయిపోయిందా వర్క్ ఇవాళ మీది డి సండే లీవ్ అనుకుంటా
ఆఫ్ డే ఉ హు
అవునా
ఈరోజు ఏ టాపిక్ ఏం టాపింగ్ మాట్లాడదాం చెప్పండి
మీరే చెప్పండి ఏదన్న మీరు నోములు జరుపుకుంటారా
ఆ ఫెస్టివల్స్ లో ఏ నబల్లో ఫెస్టివల్స్ గురించా ఫస్ దీవాలి నోముల ఏ దీపావలి నోములు జరుపు కుంటాం కదా అండి మీరు
మాకు లెవ్వండి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం నోములప్పుడు
అక్కడ ఏం చేస్తారా మరి నోమోలప్పుడు
అదే మేము జస్ట్ వెళ్లి ఆ ఆడుకుడే ఉంటది మా పాట్ మొత్తం ఇంగా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు మొత్తమే చూసు కుంటారు అంటే కేదార్వేశ్ వ్రతం అన్నట్టు చేస్తారన్నట్టు
అవును వ్రతం చేస్తారు ఆ రతం చాల నా ఏమంటారు నిష్టగా నియమంగా చేయాలన్నట్టు సో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మంచి జరగాలని మంచిగా జరుగుతుంటే మొక్కుంటారు వాళ్ళు మొక్కున్న వాళ్ళు చేసుకుంటారు
అవునా మీ చేస్తార
ఆ మాకున్నాయి మేము చేస్తాం
ఎట్లా మొక్కుతారో దేవుణ్ని ఎట్లా పోల్చుకుంటారో విధానం
ఆ ఏంటి అంటే ఫస్ట్ దేవుడి కేదరేశ్వరి పూజకి అలంకరణ అవన్నీ చేసిన తర్వాత దానికంటే ముందు వంట చేయడం ప్రసాదం అంటే ఆ కేదారేశ్వరి నోములు అప్పుడు వంట చాల రకాలు చేయడం ఉంటది అట్లా అంటే కర్రీసు ఒక కర్రీ కంపల్సరీ
హు
ఆ పాషము పూరీలు గారెలు అప్పలు చేయాలి కర్రీస్ కూడ ట్వంటీ వన్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్తో కలిపి ఒక కర్రీ చేయాలే
అవున
చెయాలి దాంతో పాటు ఇంకోటి బుడిది గుమ్మడికాయా అని ఉంటది ఆ రెడ్ రెడ్ కలర్ ది ఆ కర్రీ కంపల్సరీ చేయాలా ఆ తర్వాత దేవున్ దేవుని కోసం ఆ కుడుములు అని ఉంటాయి ఆ లడ్డడు లాగ అప్పాలు కొడుములు ఇట్లా చేసి దేవుని కోసం అవి ఎవరైతే నోముకుంటారో వాళ్ళే తినాలి వేరే వాళ్ళకి పెట్టదు సో అది నోము నోముకున్న వాళ్ళ గురించి ఆ కథ ఉంటంది ఆ కథ కథలో రాసి అలా ఉంటది అన్నట్టు
ఆ ఒకే
అంటే ఇది ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు కదా సో మన లో వాళ్ళ కాకుండా బయట వాళ్ళ ఎవరని వస్తే వాళ్ళకి అవి ఇయ్యరు అన్నారు అ అది ఏంటంటే ఓన్లీ నోముకున్న వాళ్ళకే ఇస్తారు ఆ దేవునికి తరు అది మనిషికి ఇట్లా కొంచెం లెక్కతోనే చేస్తరు ట్వంటీ వన్ ఆ ట్వంటీ వన్ ఇంతమంది ఉంటే అంతమంది పంచుకోవాల
ట్వంటీ వన్ ఎస్తారు సెవెన్ ఫార్టీ వన్ ఇట్లా చేస్తారు కదా
దండాలు తెచ్చుకుంటు దండలు ఉంటాయి ఆ నోమ జరిగినంత సేపు దండలు కట్టుకోవాలె చేతికి లేద మెడల కూడ దండలు వేస్త ఆ అదే మెయిన్ వ్రతం లో తర్వాత వ్రతం జరి పూజ జరుగుతున్నంత సేపు కథ చదవాలి కేదారేశ్వరి కథ అని ఉంటది కథ వింటే చాలా ఆత్పుణ్యం. ఎవరైనా జదవచ్చు మన మా ఇంట్లో. ఎవరైనా. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా జదవచ్చు.
ఊహు.
సో ఆ కథ గూడా వినాలి వింటే గూడా పుణ్యం అంటారు. కథ వింటుంటే గూడా చాలా బాధా అనిపిస్తది ఎన్ని కష్. టాలు అది ఇది అని ఉంటాయి. ఒకటే కదా ఉంటది.
కాదొక్కటే.
కథ ఒకట్. టే ఉంటదనుకుంటా. ఉంటాదా మీకు మీకేమనా తెలుసా.? !
ఆదే మా దాని. ముందు కధల ముందు ఇట్లా పూజా విధానం ఉంటది.
ఆ పూజా విధానం, ఆ. పెదాలు, తర్వాత మంగళార్తులు, మంగళారతులుంటాయి. ఇగ పూజాకాడ అలాంటి. కరణ అంటే వీళ్ళు చేస్సుంటారు అయి ఆ పూలు బంతి, ఇంకోటి మెయిన్ ఏందంటే. ! ఏ అది గట్టడం ఉంటది ఇది.
తోరణమా. !
తోరణం గాదు ఆ. కా తడ, తడ ఆ పల్లకిలాగా ఆ పల్లకిలా. పడిగడతారు. దానికి తంగేడుపువ్వు, బంతి పూలు, తంగేడుపూ అవన్నీ కలిపి. అట్లా దండాలు గట్టి కచ్చీ కట్టాలన్నట్టు. అట్లా అదొకటి ప్రాసెసుంటది. అదొక పద్ధతి దానికి ఆ ట్వంటీ వన్ ఊ. టయి. కొంతమంది ట్వంటీ వన్ ఉంటాయి. కొంతమందికి ఆ ఫైవ్ ఫైవ్. ఎక్కువుంటాయి. కొంతమంది కే. కా,. ఎవరు వీళ్ళుని బట్టి వాళ్ళు జేస్తారన్నటు.
ఉహూ.
అట్లా ఎవరికివి యా మొక్కినట్టు వాళ్ళు జేస్తారు.
మాది మేమమ్మమ్మొళింటికి పోతే బంతి పూలు గుచుడే ఉంటది మొత్తం.
ఊమ్మ్.
బంతిపుల. పని మొత్తం మాకే ఇస్తారు. ! బంతి పూలు. బాగా కూచ్చులుంటది, దర్వాజలకు.
దర్వాజాలకా. !
మామిడి ఆకులు బంతి పూలు ఇవే ఎక్కువ
అదే అవెక్కువ చిన్న పిల్లలకి అవే ఇస్తారు ఉహ్హుహ్హు. ఊ మేమూ. ఇప్పుడు పెద్దగయం గాబట్టి మాకు వేరే పనులిస్తా బయటి నుంచి తేవడము. ఆ బయటినుంచి అవి మామిడాకులు. ఊడలు, మర్రి ఊడలు మర్రికాయలు, అవి అవి కావాల్సొస్. తాయి అవి దస్కచ్చి పెట్టాలె. అదంతాయిపోయిన దర్వాత కథ అయిప్. చెప్పిన తర్వాత డొప్పలు దీయాలె, డొప్పలు దెల్సా.? ! ఆ డొప్పలలా ప్రసాదం బెట్టడానికి డొప్పలు జేయమన్. టది ఒకటి ఇస్తారాకు కు ఆ ఇస్తారాకు. తోని కుట్టాలొకటి. ట్వంటీ వన్ ఆకులతోనొకటి గుట్టాలె. ఒకటి చిన్న ఆకుల్తోనొకటి. పెద్దాకులు చిన్నదొకటి పెద్దది రెండు ఇస్తారాకుల్తోనే చేయాలి రెండు ఇస్తార్లు.
ఊహు.
దాని మీద ఎవరైతే ఉన్నాం జ్వర ఇంటి అ పెద్దవాళ్ళ దాని మీద అన్నం తింటారున్నట్టు ఆ రోజు
అవునా
ఇ అట్లా జరుగుతుంది అట్లా చేస్తారు
ఇంకా ఆ రోజు ఎన్ని రోజులు ఉంటది ఒకటే రోజు
ఒకటే రోజు సాయంత్రం అదే ఒకటే రోజు ఉంటది ఇక ఆ నోములు లేని వాళ్ళు లక్ష్మీ పూజలు చేసుకుంటారు బిజినెస్ లో ఉన్న వాళ్ళు లక్ష్మీ పూజలు అవన్నీ చేస్తారు
ఇంకా పూజ అయిన తర్వాత ఒక పది మంది పిలిచి భోజనం పెడతారు కదండి వాడలో
ఆ అప్పులా ఏం లేదు
మొత్తం వాళ్ళు పెడతార అయితే
భోజనం అది మన ఇష్టము పెట్టుకొచ్చి పెట్టుకోకపోవడం హ
అతే భోజనాలు పెట్టిండు అయితే మా అప్పుడు కూరగాయలు కూడా పోపించిండ్రు అన్నీ
ఆ కోసిరా మీరు యమ్మా అది ఇంట్లో వాళ్ళే పది మంది పదిహేను మంది అవుతారు
ప ఇరవై మంది దాకా మా ఇంట్లో వాళ్ళు అయితారు మళ్ళా తర్వాత ఇటు మామయ్య వాళ్ళ సైడు అత్తమ్మ వాళ్ళ సైడు
ఆ ఆ ఇంట్లో వల్ల ఇరవై ముప్పై మంది అయితారు ఆ సాయంత్రం టపాసులు పేల్చుడు
అవును పూజ అయినాంక పెలుస్తారు
మీరు పేలుస్తారా ఏం పేలుస్తరు బాంబూలు పేలుస్తారా లేకపోతే నార్మల్ గా కాకర పొత్తులు చుచ్చు బుడ్డిలు భూ చక్రాలు పేలుస్తారా
ఆ ఆవే ఎర్ర పటాకలు చిచ్చు బుడ్డి ఆగా అది కాకరవత్తి
ఆహా
కిందన ఉంటది పెన్సిల్ భూచక్రాలు అవి చిట్పుట్
ఇప్పుడు ఇప్పుడన్ని కొత్త కొత్తవి వచ్చాయి చాలా అప్పుడు మా చిన్నప్పుడు ఇవన్నీ లేకుండా
మీరేం చే పేలుస్తారు
మేము అన్ని పెద్ద బాంబులే పేలుస్తాము ఇప్పుడు టైగర్ బాంబు ఆటం బాంబు చు కుత్లీ బాంబు లక్ష్మి బాంబులు రాకెట్స్, షార్ట్స్
ఆ రాకెట్స్ అయితే ఈ ఒక్కొక్కసారి ఎటు పోతదో తెల్వది
ఆవును ఒకసారి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాయి
అవును మా మామయ్య వాళ్ళని కొడుకులు ఉంటారు కదా వాళ్ళు
అవును
మేము ఇవే చిన్న చిన్నవి పేలుస్తాము ఇలా
ఆ ఆ
ఆళ్ళు మొత్తం ఆ ఇంతస్ సామాన్ తీసుకొస్తారు సంచులల్లో ఇగ అందరి కోసం అని కొన్ని పేలుస్తాం
ఆహా
ఆవి ఒక్క ఐదు వేలు దాకా అయితాయి అనుకుంటా పటాకలు అట్లాదిస్ పటాకల రేట్లు కూడా చాలా ఉంది రేట్ ఎక్కువనే ఉంది.
చాలా చాలా పెరిగినయ్.
సీజన్ టైమ్ అని వాళ్ళు కూడా అదేది దోచుకుంటరు.
ఉమ్
ఓకే అండి థ్యాంక్యూ బాయ్